హ
హలో
ఏం చేస్తున్నారు ఆ వినిపిస్తుంది
ఏం లేదండి ఖాళీ కూర్చున్నాం ఇంకా మళ్ళీ పిల్లలు వస్తేనే ఇంకా స్టార్ట్ అయితది పని గిన్నెలు తోమాలి ఇంత ముందే వంట చేసాం కదా కొన్ని గిన్నెలు ఉన్నాయి తోమాలి
ఆహా మరి స్నాక్స్ ఏం చేస్తున్నారు
ఈవినింగా ఏమి ఇంకా మా పిల్లలు వచ్చినాక అప్పటికప్పుడు ఇప్పుడు మ్యాగీ అడుగుతారు అలా ఏం అంటే ఇంకా చపాతి అంటే చేయను ఇప్పుడు కానీ ఏదో ఒకటిగా స్నాక్స్ ఇంట్లో నిన్న మార్కెట్ కి వెళ్ళిన నేను
ఆహా
స్నాక్స్ వాళ్ళు తీసుకొచ్చినా కదా బ్రెడ్ ఉంది కీరా ఉంది క్యారెట్ ఉంది ఏదో ఒకటి తిం టారులే మళ్ళా ఊరికే చేయాలంటే యాస్ట్ వస్తది
అవును
మ్ ఈ రోజు మా పిల్లలు ఎందుకో మా పెద్దమె కొంచెం సుస్తిగా ఉంది ఉ ఉమ్ చపాతి చేస్ ఆ చేస్తే ఒకటి ఒకటి తిన్నది మా పాప చిన్నామె రెండు తిన్న కొంచెం పెద్దామె ఎందుకో వామిటింగ్ వచ్చినట్ల అయితుంది అంటుంది మరి ఈ రోజు కాలు వస్తదేమో మళ్ళీ స్కూల్ కురకాల్సి వస్తుంది అనుకున్నా నేను ఏమైనా పిల్లలు కొంచెం ఏదైనా స్టమక్ పెయిన్ వామిటింగ్ అట్లా చేస్తే మనకు ఎంబడే కాల్ చేసి తీసు వెళ్ళండి అని అంటారు
అవునవునండి మరి వాళ్ళకు
ఆ అట్లా అందుకే నాకు అందుకే నేనే ఏం చేసినా ఒక చపాతి తిన్నాక సరిలే ఓద్దు అనేసి ఒకటి ప్రోమోగ్రానెటు కట్ చేసి గింజలు వొలిచి పెడితే తిన్నది ఇంకా కీర బెట్ ఒకటి కీరె పెట్టి మరి ఏ లైట్ లైట్ ఫుడ్ పెట్టాలి మళ వామ్టింగ్ అట్లా అయితే కొంచెం ఎనర్జీ ఉంటది కదా ఫ్రూట్స్ అయితే హెల్దీగా
అవును అవును
అట్లా అనేసి సరే నువ్వు చపాతి తినకుండామని ఆ నాకు తెలిసి ఈ రోజు అన్నం కూడా రిటర్న్ వస్తుంది రైస్ పెట్టినాకు కొంచెం కాని అది కూడా రిటర్న్ వస్తుంది కావచ్చు ఆమె ఎట్లా అంటే ఏం తినదు సరిగా బక్కగ ఉంటది పిల్ల అంటే ఆమె చదువులో వచ్చింది చదువులో ఫాస్ట్ ఉంది తిండిలో తక్కువ ఉంది తినదు అస్సలు ఏరుకుంట ఏరుకుంట తింటది అట్లా
కొంతమంది చాలా వరకు అట్లనే ఉంటారు చదువులో బావుంటరు మొత్తం మొత్తం మా
అట్లా అనమాట
అట్లయితే ఇంక ఒచ్చే కొద్ది ఇబ్బంది అయిద్ది కదా
అదే కదా మా అమ్మ వాళ్ళు అదే మొత్తుకుంటరు పిల్ల అన్ని తినాలి ఇట్లా అయితే ఎట్లా అని అంటే ఆమె తినేది ఏంది యాపిల్ తింటది ఈ రోజు ప్రోమో గ్రానేటు బలవంతంగా తిన్నది గాని ఇంక పెట్టినా అ ఒక్కొక్కసారి బెదిరిస్తా ఎ డ్రై ఫ్రూట్స్ పెడితే తింటది డ్రై ఫ్రూట్స్ బాదం రోజు నానబెట్టి ఈ ఈవినింగ్ నానబెట్టి మార్నింగ్ ఇస్తా ఎప్పుడైనా ఎప్పుడైనా వేస్తే అట్లా ఇట్లానే డైలీ కూడా ఇంకా అవి అమౌంట్ కాస్ట్ కూడా ఎక్కువ కదా
అవును
ఎప్పుడైనా హాఫ్ కేజీ అట్లా తెచ్చి పెట్టిందనుకో వాళ్ళకి రోజుకు ఒక పది అట్లా ఇచ్చినా కూడా డైలీ అదొకటి మంచిిగనే కదా పాలు గుడ్డు ఆ బాదం అది సరిపోద్ది వాళ్ళ వాళ్ళ బాడీకి
అవును
అట్లా అనేసి ఈ రోజు ఇంకా స్నాక్స్ ఒ చ్చేసి ఆ కీరా కట్ చేసి పెట్టిన చెరొకటి
హుమ్ తదేతా తెలుసు దోసకాయ కదా
ఆ దోసకాయ అంట అదేదో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి అంటరు కదా
ఆ మేము కూడా కీరా అనే పిలుస్తాములేండి
ఆ అట్లా అదే అది తీసుకెల్లిరు నాన్నం పెట్టినా కొంచెం ఇంకా ఏమో అదనా కొంచెం కూల్ గా ఉంటది కదా కడుపులో చల్లగా ఉంటది
అవును ఉమ్ అవునవును
చాలా మంచిది అని ఇంకా పెట్టినా
వేడి కూడా తగ్గిస్తది బాగా పిల్లలక్
ఆ అదే అదే అట్లా ఏసి పెట్టినా
ఏ టైంకి ఒస్తారు
ఇంకా సాయంత్రం ఫోర్ అయితది పో నాలుగు గంటలకు ఒస్తారు వచ్చి రాగా అనే అలసిపోతరు కదా తొందర డ్రెస్ చేంజ్ చేసుకోని ఫ్రెష్ అప్ అయిి కాసేపు బెడ్ మీద ఒరుగుతారు ఇద్దరు ఎంతయినా మనం స్కూల్ కెళ్ళినప్పుడు కూడా అట్లనే కదా అలసి పోయినట్టు అనిపించేది అవన్నీ బుక్స్ మోస్
ఇంకా మళ్ళీ ఇంక మళ్లి రానే రానే ఇంకా మరి ట్యూషన్ కి ఫైవ్ ఫైవ్ థర్టీకి
ఆ ఆ మాగా నేనైతే మా అప్పుడైతే ఏ ట్యూషన్ లేదు నేను ఇంకెళ్ళలేదు గాని ఇప్పుడు మా పిల్లలకి ట్యూషన్ ఏం లే ఇంక నేనే చెప్తా
ఆ
ఉమ్
అది బెటరే ఆ మాకు స్కూల్లోనే ట్యూషన్ ఉండేది
ఆ ఓకే
ఇంకా ట్యూషనూ స్కూలు అంతా అయిపోయేసరికి మార్నింగ్ ఆరింటికి ఎళ్తే నైట్ ఎయిట్‌ కి
ఆహా
అంటే ఆ ఆ మధ్యాహ్నం భోజనానికి వస్తాం సాయంకాలం వస్తాం మరి పొద్దున్నే టిఫిన్ కోస్తాం మాకు దగ్గరే స్కూలు
ఆహా
ఒక గల్లీనే తేడా
ఉహ్మ్
ఇంకింట్లో ఉంటే ఎక్కడ చదివిస్తారు మన పేరెంట్స్ ఏమి చదువుకున్న వాళ్ళు కాదు కదా
అవునవును
ఇంకా అందుకు అన్ని ట్యూషన్ స్కూలు అన్ని వేశారు
అప్పుడు అక్కడ ఇప్పుడు మనకు మనం చెప్పుకోగలుగుతాం కాబట్టి ఇంకా సాధ్యమైనంత వరకు చె కోవడమే బెటర్
అవును
ఉమ్మ్ ఇంకేంటి మరి కేమన్నా ఇప్పుడిప్పుడే తిరగండి ఏదన్నా తిరుగుతే మంచిగా టెంపుల్స్ అవి ఇవి
ఏమున్నాయండి తిరగడం వీళ్ళు డ్యూటీలకే సరిపోతది
ఆ అట్లా టైమ్ తీసుకోవాలి కాకపోతే టైం ఉందనుకో ఇంకా పిల్లలు అయిందంటే మనకు ఖర్చు పెరిగిపోతాది ఆ ఇంకా అంటే వాళ్ళని కూడా తిప్పాలి ఒక ఏజ్‌కి వచ్చినంకా ఇంగ చిన్న పిల్లల్ని పట్టుకొని తిరగాలంటే అవ్వదు కదా
అవును
ఇప్పుడు మాలే క్కన కొంచెం పెద్దగా పిల్లలు అయిరంటే తిరగవచ్చులే పట్టుకొని
ఆ
ఉమ్మ్ అట్లా
మాకు ఇక్కడ ఏమి దొరకవు ఏం కావాలన్నా పదైదు నుంచి నలభై కిలోమీటర్ల దగ్గర ఎళ్ళాలా
వామ్మో అవునా
ఇంకా అట్లాంటప్పుడు అన్ని తెచ్చుకుంటాము వారానికి ఒకసారి
మ్మ్ఉఉమ్మ్
ఇంకా తెచ్చుకున్నప్పుడు ఇంకా మళ్ళీ వారంకే పోయేది
ఉమ్మ్ మేము ఇట్లా మేం మార్కెట్ ఇట్లా ఇప్పుడు రోడ్డు దాటాలి కదా ఇ ఇంటి ముందుకు వస్తాడే మేము ఉండేది మూడో ఫ్లోరు నియమ్మ ఊకే ఏం దిగుడు ఏం చే అనేసి ఆ మార్కెట్ కూడా సండే ఎవ్రీ సండే జరుగుతది ఇక్కడ మాకు వెళ్ళి అన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో ఏస్తాం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఉమ్ దిగడం
ఇంకా అయిపోయేంత వరకు ఏముండదు
ఆ వన్ వీక్ వరకు సరిపడా తీసుకొస్తాం అట్లా
త్తరు
మ్మ్
ఊకి కిందికి దిగాలి మేం కూడా మధ్యలో ఉన్నాం
కానీ ఎన్ ఆ అవును కానీ ఎంతైనా ఇప్పుడు మనం వారానికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాం ఊర్ల సైడ్ కూడా అట్లనే అలవాటు పోయింది గానీ ఇప్పుడు చెట్ల మీది కూరగాయల జీర వేరే టేస్టీ ఉంటది అందితే అప్పటికప్పుడు తె ఎందుకు
కు ఆ అవును అవును అవి మనం ఫ్రిడ్జ్ లో పెట్టేకి కి బయట మనం తీసుకొని చేసుకోవడానికి కొంచెం ఇదిగా ఉంటది
మ్మ్ నాకైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పోయినా కూడా వంకాయ కర్రీ అయితే కంపల్సరీ తింటా అది అక్కడ ఫ్రెష్గా వస్తది మంచి టేస్ట్ అనిపిత్తది వంకాయ కూర బాగుంటది మా ఆయన కూడా వచ్చేటప్పుడు తీసుకెల్దం అంటాడు అక్కడ నుంచి ఇక్కడ కి తీసుకద్దామంటడు కూరగాయలు ఓన్లీ వంకాయని చూస్ తే మంచిగా కనిపిస్తాన్నాడు ఫ్రెష్గా తినాలి అన్నట్ల
అది కలర్ ఏ కలర్ వస్తది మీకి
ఏంటి వంకాయ
ఆ
టూ కలర్స్ కలిపి వస్తది చూడు పొడుగ్గా ఉంటది టూ కలర్స్ తోటి మిక్స్ వస్తది గ్రీన్ ఆ ఆహ మొత్తం ప్యూర్ పర్పుల్ కాదు గ్రీన్ పర్పుల్ లెక్కన టూ టైప్స్ వస్తది గ పొడగ్గుంటేది
ఆ అవునవునవును
అది బాగుంటాది
ఏం బంటాయబ్బా పుచ్చులు ఉంటయి అన్నీ
ఆ అంటే ఆ ఎప్పుడు అక్కడ ఊరు సైడ్లా మంచిగా ఫ్రెష్గా వస్తాయి కదా ఈ టైమ్ లో ఇప్పుడు శ్రావణ మాసంలో ఇప్పుడు ఇప్పుడు కూరగాయలు వెళ్ళాయి వస్తాయి మంచిగా ఫ్రెష్ ఉంటాయి అన్నట్టు అట్ల
ఆహా
ఆకుకూరల ఆకుకూరలయినా ఇంతైనా మన చెన్లల్లో చేస్తారు కదా ఇప్ ఇప్పుడు మనకు మనకి ల్యాండ్ ఉంది మన ఇంట్లో పండించింది ఎలా ఉంటది అట్ల నేను అనేది బయట కొంచెం మనం తీసుకొచ్చుకొని బయట ఏందనంటే అన్ని ములలలో కట్టి పెట్టి కొంచెం ఆటు ఇట్ ఇప్పుడు వే కూరగాయలు పాలకూర అట్ల మెంతి మాకు అవన్నీ కొంచెం కొంచెం ఇదయిపోయి ఉంటది మనం అప్పటికప్పుడే పొలంలో దని నుంచి తీసుకొచ్చి వండితే అది టేస్ట్ వేరే ఉంటది
అవును అది నిజమే ఇంకా ఆ కాకరకాయ అని చిన్న కాకరకాయలు దొరుకుతాయి కదా
అవునవును
అవి అవి ఏ టైమ్ లో దొరికేది
ఇప్పుడు ఈ ఇప్పుడే ఇది ఏమంటారు ఈ జులై కదా
ఆ
ఆగస్టు సెప్టెంబర్ వరకు వస్తాయి
ఆహా
బాగుంటాయి కదా
నేను ఎప్పుడు తినలేదు మా ఇంటి పక్కన అక్క అనేది ఎప్పుడు ఆ కాకరకాయలు బోడ కాకరకాయలు అనుకుంటా
బోడ కాకరకాయలు మెయిన్ మా ఆయన నైతే అది ఎంత కాస్ట్ అయిన ఉండని ఫిఫ్టీ రుపీస్ పావ్ కేజీ ఉంటాయి తెలుసా ఇప్పుడు స్టాటింగ్ లో ఆ నిన్ ఫిఫ్టీ రూపీస్ పావు కేజీ ఉంటాయి అవి ఒక ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అన్నా మన కు ఎట్లా సీజన్ కు ఒక ఫ్రూట్ ఎట్లాస్తుందో మనకు సేమ్ అలా కాకరకాయ కూడా అది బోడ కాకరకాయ అని అది సీజన్ లోనే వస్తది తెలుసా ఇప్పుడు సెప్టెంబర్ నుంచి మొదలు కొని అక్టోబర్ నవంబర్ ఈ త్రీ మంత్స్ లోనే కంప్లీట్ అయిపోతాయి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఫోర్ మంత్స్లాల్లో కంప్లీట్ అయిపోతాయి ఆ తర్వాత మనకు దొరకవు దొరికినా కూడా ఇంకా అవి వేరు అసలు దొరకవు కనబడవు
అవునవును
ఆ అది బొడ కాకరకాయ అంటే మస్తు గ్రీన్ కలర్ బాగుంటది కూర గూడా టేస్ట్ ఏ తినాలి గూడ ఇడ మనం సీజన్ బట్టి ఇప్పుడు ఇప్పుడు జామకాయలు వస్తున్నాయి చూసినావా అట్లా స్ మ మ్యాంగోస్ ఎట్లో సమ్మర్ లో వస్తాయి గదా అట్లా సీజన్ బట్టి వచ్చినట్టు అది కాకరకాయ బొడ కాకరకాయ అనేది కూడా సీజన్ బట్టి వత్తది కాబట్టి ఒక ఫోర్ టైమ్స్ అన్న తేస్తాడు మా సార్ అయితే కొన్ని పావు కిలోయినా మంచిది గాని తీసుకొస్తాడు కంపల్సరీ ఒకసారి పులుసు చేపిస్తాడు ఒకసారి ఫ్రై చేపిస్తాడు
అంటే ఇప్పుడు మీ సార్ గూడా వంటలు చేస్తారా
ఆహా లేదు నాతో చెయ చెయ్యమంటాడు నాకు తెచ్చి పెడతాడు ఆయన ఏం వంట చేస్తా వెళ్ళి ఆయన వర్క్ చేసుకున్న సరికి ఆయనకు సరిపోతుంది ఆయనే ఆయన ఏం చెయ్యడు నేనే చెయ్యాలి కాకపోతే చేస్తాడు చెయ్యమని డబ్బులకి వెనక ముందు ఏమ అంత రేటు ఇంత రేటు అన్నట్టు ఏమి ఇది చేయడు మనం అంటే లేడీస్
అవును మనము కొంచెం ఇది చేస్తాం గాని వాళ్ళతో
వాలేంది ఈ ఇప్పుడు తినే టైము లో తినాలి గదా తినకపోతే ఎట్లా అంటరు
అవునవును
అట్లా
డబ్బులు కోసం వాళ్ళు చూడరు చిన్న జీతం అయినా గానీ డబ్బుల కోసం చూడరు తినాలి పెట్టాలి హెల్దీగా ఉండాలి
హెల్దిగా ఉండాలి ఉన్నంతలో మంచిగా ఉండాలి
ఆ
అట్లా
కంతే ఏం చేద్దాం మళ్ళీ వాళ్ళ ఇదినే చూ మనం మార్చలేము వాళ్ళు మనల్ని మార్చలేరు
అవునవును ఇంకెంత లేమున్నా చిన్న జీవితానికి జీవితంలో అన్ని తిని హెల్తీగా మంచిగా ఉండడమే బెటర్
ఇప్పుడు ఏమోబ్బా ఆరోగ్యాలు ఒక్కటి బాగుండే ఏమైనా చేసుకోవచ్చు